ఆ హలో చెప్ప ద డి విిజలీ ప హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏం లేదండి మధ్యాహ్నం ఏంది వెంటే బాగా కొడుతుంది ఇక్కడ అసలు వర్షాలు పడట్లేదు
అవునా
ఆ
ఉ మీరు టీవీ చూస్తారంాండి
బాగా ఎే వాడత ని
చెబెన్స్ వస్తుందండి
డిస్టబెన్స్ ఆయితందా ఈ పిల్లలు స్కూల్ కోలేదు ఇంట్లోనే ఉన్నారు
అవునా
ఆ
మీ సినిమాలు ఎక్కువ చూస్తారా సీరియల్ స
ఒకప్పుడు చూసిన సినిమాలు గానీ ఇప్పుడు ఎక్కడయ్యా
ఇట్లే
ఇప్పుడు ఎక్కువ చూడట్లేదు ఇక కొంచెం టీవీ రిపేర్ల ఉంది ఇక ఊకే ఫోన్ ల అంటే పిల్లలు చయూసు ఫోను
ఉ అంతే ఇప్పుడు నన్న థియేటర్కి వెళ్తారా
థియేటర్ కు కూడా వెళ్ళలేదండి మేము కొంచెం ఇక్కడ పల్లెటూరు మాకు వీలు కాదు థియేటర్ కోవడానికి టైమింగ్స్
అహ
మీ మీరు వెళ్తారా అండి
ఆ మ అక్కడకి వెళ్తామండి
ఆ
ఏమైనా మంచి సినిమాలు వస్తే వెళ్తాం ఇ మా ఆయనకి తీసుకోపో బుద్ధ అయితే తీసుకోపో తీసుకుపోతే చూస్తాంంటే
ఆ
అప్పుడు పెళ్ళయినా కొతల్లో బాగా వెళ్ళదు లే కని ఇప్పుడు పిల్లల అయితే ఇబ్బంది అయితాం
ఆ కొంచెం వాయిసినస్తలేదు
ఆ అప్పుడు బాగానేఎల్లేది మ్యారేజ్ అయినా కొత్తలో
ఆహా ఏం సినిమా అంటే కేస సినిమా చూసిళ్ళు రిపిటుగా
రిపీటుగంటే అప్పుడు మా బాహుబలి ఏమో అప్పుడు బాగా ఫేమస్ అయి్యందిగ
ఆ వన్న
వన్ టు
ఆ
కోవిస్తాన్ మళ్ళీ కొన్ని లవ్ సీన్స్ ఉన్న సినిమాలు ఇవంటే కొంచెం ఇస్త ఉన్నట్టు లవ్ స్టోరీస్ ఉంటాయిగ
ఆ
అమరన్ గాని ఇలాంటి మ్యూవీస్ ఉంటాయి గ కొన్నిం ఇట్లా ఇది సైరా నరసింహారెడ్డి అని ఇట్లా కొంచెం ఇలాంటి సినిమాలు కూడా నచ్చుతాయిన్నటు
ఆ
కాస్ట్ సినిమా థియేటర్ లో చూసిందంటే సరి సైరానే
త చూసందా
అ పల్ల
ఆ
సరేమతేన్న మధ్యలోని వాళ్ళు మీరు ఉన్నడి చ పోతా ఉన్నా
ఆ
ఇ ఇలా కలా కర ఇంకా మధ్యలో వచ్చేసినాం
ఆ
అది కూడా తె లేదే కాకుంే మళ్ళీ టైమింగ్స్ మ సినిమా ఫై క అయిపో మలంటి కొతచ్చ కడపోదు
ఆంటద అండి అందుకే ఎక్కువ వెెళ్ళాం మేము
మళ్ళా పనులు వేసుకో మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవాలి మళ్ళీ వంట వేసుకోవాలి తినాలి మనకే ఇబ్బంది
మళ్ళా థియేటర్ ఇక్కడ లేదండి దూరం బాగా
ఆ
వన్ అవర్ టూ అవర్ జర్నీ ఉంది థియేటర్ పోవాలంటే మేము
మో వన్వరా ఎంతంట కష్టమలేదు మాకైతే ట్వంటీ ట్వంటీ మినిట్స్ లో వెళ్దాం సిటీ వస్తుంది
ఆ అవు మాకు వన్ హవర్ టూ హవర్ అడుతు దగ్గర దగ్గర టూ అవర్స్ పడతాయి బటటి అందుకే మేము ఇకు వెళ్ల మీగా టీవలో వచ్చిన అప్పుడే దృఢమయదు
ఆ ఇప్పుడు ఫోన్లలో కూడా వచ్చిన మీ వస్తున్నాయి కదా
ఆ అయి బొమ్మని ఇ ఉన్నాయి కదా అందరూ చూస్తా
సీరియల్స్ చూస్తారంాండి
ఎప్పుడుమ ఈ సినిమాల యూస్ సీరియల్స్ తక్కువ
ఆహ
ఏ హీరో అంటే ఇష్టామండి హీరో హీరోయిన్
హీరోస్ అంటే అందరు బాగానే అనిపిస్తుారు ఎవర్స సతే వారనే
ఆ
ఉ ఈ మధ్యలా పెద్ది ఒకటి వచ్చింది మూవీ పెద్ది వచ్చియి
చూసి రాండి
చూలే మా సారి ఇల్లుండు కాని నన్ను తీసుకపోలే చూస్తే అన్నాళ్ళ కాని
అదే మూవీ ఫోన్లలో వచ్చిందండి నేను చూసాను
అవునా
ఆ
నేను ఫోన్ లోలో ఎప్పుడు చూడలేలేదనీప్పుడునే అది అంయ్యో టీవీలలకు వస్తే టీవీలో చూస్తాం ఇప్పుడే ఇంటస్తాన్ తీయర్లు సినిమాలు గానీ సీరియల్స్ గాని
ఆ
కొంచం బూంతా ఏం చేద్దామన్నా చిన్నప్పుడు కొంచెం చిన్నప్పుడునే వళ్సిన అప్పుడేం కదలేగాని కొంచెం టెన్త్ టు డిగ్రీ స్టాండర్డ్ లో స్కిన్ మారుదు అంటే కొంచెం పిచ్చ ఉంటంది ఇంట్రెస్ట్ ఉంటారు కానీ ఇప్పుడ అంతే ఏం అనిపియట్లేలేదు చూడాలని
నను రెండే రెండు సినిమల్ థియేటర్ లో చూసిన అమ్మ వాళ్ళు ఎందుకేప్పుడు
అవునా
ఆవు
ఉహు నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్తే తీసుకుపోతారు వాళ్ళు కంపల్సరీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇ దగ్గర లేదు సినిమా థియేటర్ వాళ్ళకు కూడా వన్ అవర్ వెళ్ళాలి.
అదే గా అంత రిస్క్ పోవడం అని అవసరమేమీ అందరు ఉన్నప్పుడు పోవాలనుకొని పోతంగాని
హు ఈ టీవీలలో ప్రోగ్రామ్స్ కూడా బాగా వస్తున్నాయి.
ఆ వస్తున్నాయని ఈ మధ్యలో మేమి బ్యాలెన్స్ ఏపియలేదు
హు టీ ఫోన్ లో కూడా చూసుకోవచ్చు ఇది ఈ యాప్ ఉంది కదా
యాప్ ఉంది గానీ అప్పుడు మేము తీసుకున్నప్పుడు అప్పుడు లేదన్నట్టు కొత్త గా కదా సిస్టమ్ కి
ఉహు
తం లేకుండా
హు మన టీవీ మన ఫోన్ లో కూడా అన్ని చూసుకోవచ్చు టీవీలు ఏం వచ్చేది అయినా యూట్యూబ్ ఉన్నాక మనకి అవసరం లెదు లే కాని
ఆ
యూట్యూబ్ ఉన్నాక అన్ని అందులోనే వస్తాయిగా
ఆ వస్తాయి అన్ని కానీ అదే కనెక్ట్ అప్పుడు దాంట్లో లేద అన్నట్టు ఆ సిస్టమ్ మేము టువల్ ఇయర్స్ అయితాంది అది తీసుకొని
ఉహు
అందుకే అప్పుడు అది లేకుండే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ మధ్యలా ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండేలా వచ్చిది
మీ చూడాలంటే ఇక ఫోన్ లోదేనా టీవీ టీవీ అవైలబుల్ గా లేదు
హు నేను ఫోన్ లో ఎప్పుడున్న అందుకే బాగా ఫేమస్ అయిన సినిమా అయితే ఇప్పుడు పెద్ది అన్నారు అట్లా కొంచెం ఎక్కువ మంచిగా అనిపించినవి చూస్తా అది టైం ఉన్నప్పుడు
హా అంటే మీరు అలా వర్క్ చేస్తారండి.
మేమా
హు
హు లేదండి పనులకే వెళ్తా
ఉహు అంటే మీదేనా పక్క వాళ్ళ వెళ్తారు
వ్యవసాయం పనులకి ఇట్లా ఇక్కడ కూలీలు ఎక్కువ దొరకక ఒకరి తర్వాత ఒకరిని చేసుకుంటాం.
ఉహు
పనీ అయిన తర్వాత ఒకకి
హుహు అట్లాగ రెగ్యులర్గా వేళ్తారా
ఆ
మరి పిల్లలు స్కూల్కి వెళ్
ఆ పిల్లలు స్కూల్ పోతారు ఇంట్లో అత్తమ్మ వాళ్ళు అందరు ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారు.
అవునా
హు
ఉహు
ఇగిప్పుడు ఎండలకాలం కదా ఏం పనులు ఉండయి
ఉహు
ఇగ అందుకే
మీ సైడు పంటలు బాగా పండుతాయండి
వర్షాలు వడుతే వండుతయి మన ఇంట్లేమన్నన్నున్నాయా మరున్నయా ఆ ఉ
ఇప్పుడు మీ సైడు వున్నాయ పడ్డాయ చాలా
హలో వర్షాలు వాడుత్ తలేవు వర్షాలువడుత్ వడకనే బాగా ఇబ్బందయితంది
ఉహు
ఉ
వర్షాలు వడకనే బాగా ఇబ్బంది అయితంది ఈ సారి పత్తిత్తులు ఇవన్నీ లేట్ అయితాన్నయి
అవునా మా సైడ్ డి విత్తనాలు బోర్లు బాయిలు ఉంటాయిగా
ఆ గోర్లు ఉన్నాయండి మాకు ఉహు
వర్షాలు వడకుంటే గూడ అదే కదా అండి
వర్షాలు వడకుంటే గదే ఇబ్బంది అయితంది
ఉహు
దేనికేైనా గాని కొంచెం
ఉహు ఇట్లా వేరే పనులు కాకుండా ఇంకెమన్నా పనులు చేస్తారా మీరు స్టిచ్చింగ్ అట్లా
ఏం లేదండి కాళీగానే ఇంటి దగ్గర్నే ఉండుడు
ఉహు ఇగ పోతే అంటే ఇంటి దగ్గరేనా
ఉ
ఉహు మీ సైడ్ ఇట్లా ఫ్రీ స్టిచ్చింగ్ నేర్పడం అలాంటివి ఉంటాయా
ఇగ అప్పుడెళ్ళలేదు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా అందుకని
అవునా అంటే ఇప్పుడు కోర్సులోచ్చినాయి ఫ్రీగా నేర్పుతునరు బ్యూటీషియన్ మేడి ఫ్లేన్స్ మగ్గం వర్క్ ఎంబ్రయిడిర్ వర్క్
తోపున్ ఎన్రి ఈ గదే గని ఏదైనా కొంచం అటు బయటకి సిటీకెళ్ళాలే కదా మాకు
ఆ సిటీ దూరముంన్
ఉహ్ ఉ
మేన్ సిటీ దగ్గరుంటే అందరికి బెనిఫిట్స్ ఉంటయి
ఉ వింటే గదే పోయేవానళ్ళం గని లేదు కదా అందుకే
ఉహు సరే అండి
సరే అండి బాయ్ మరి